ఆ హలో
ఉ
వినిపిస్త
ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారండి
ఎంలే అయింది ఇప్పుడే పనులు అయిపోన్నాయి భోజనాలు అయితున్నాయి
భోజనం అయిపోయిందా అండి
అవును భోజనం అయిపోయింది
ఏం తిన్నారండి
ఎగ్ ఆనియన్ పప్పు పాలకూర
ఎగ్ ఆనియన్ అంటే అండ బుజ్జి అండి
అట్లాగే ఇంకా చపాత్
అంటే ఎవరీ నైట్ చపాతీ తింటారా అండి
హలో కొంచెం వాయిస్ పెంచండి
నైట్ లొ చపాతి తింటారా మీరు
ఆ ఎట్లా చపాతి చేస్తా
ఉహు
ఎ భోజనం అయ్యిపో ఏం చేస్తున్నారు హలో హలో
మీది వస్తలే స్టక్ అయితుంది వైస్ ఆ ఇప్పుడు
వస్తుందా
ఆ ఇప్పుడు వస్తుంది అప్పుడు వాయిస్ బ్రేక్ అయితుండే నా
అవునవును అప్పుడప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది ఆ
అ ఇప్పుడు వస్తాంది చెప్పండి ఏం కర్రి తిన్నారు
మేమా
హా
మేమా
ఏ తిన్నావ్ ఆ మీరే ఏం తిన్నారు
నేను పప్పు పాలకూర
ఇంకా
ఇంకా టమాటా డ్రమ్ స్టిక్
దాంట్ల కలిసి చేస్తారా లేకుంటే
లేదు లేదు పప్ టమాటా డ్రమ్ స్టిక్ ఆ టమాటలు క్లమ్ స్టిక్స్ ఏస్తరు.
ఆ
మళ్ళీ పాలకూర పప్పులో పాలకూర వేసిండు పెసరపప్పులో
ఇంక ఏమేమి విశేషాలు
హ డైలీ డిన్నర్లో మీరు చపాతీ తింటార అండి.
డైలీ ఐతే తినం ఇప్పుడు ఇక ఆనియన్ ఏం ఫ్రైలు చపాతీ లగా ఉంటే దాన్ని తగ్గట్టు చపాతి చేస్తం.
అవునా అండి
అది లేకుండా అది ఏమంటరు జొన్నె రొట్టె కూడా చేస్తాం.
మీకు వస్తదా అండి జొన్న రొట్టె చేయడము
నమస్తే అం
అంటే అది అ పిండి ఎలాగా చేసుకోవాలండి జొన్న రొట్టె ఇంతకి
పిండి బాగా పర్స్ట్ వచ్చినళ్ళ అయితే ఓన్లీ కూల్ వాటర్తోని చేస్తారు. నాకంత పర్ఫెక్ట్ అది ఇప్పుడే నేర్సుకుంటున్నా
అ కూల్ వాటర్తో చేయచ్చా అండి.
ఆ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు కూల్ వాటర్తోనే చేసుకుంటారు. నేనైతే కొంచెం హాట్ వాటర్ చేసుకుని ఏస్తా.
అంటే హాట్ వాటర్ తో ఫస్ట్ కలుపుకోవాల్నా
హా హాట్ వాటర్ని కొంచెం సాల్ట్ వేసుకొని
ఆ
నార్మల్ పిండి లా చేసుకుంటు నార్మల్ పిండి ఎలా తీసుకుంటాం. అది కూడా అట్నే చేసుకోవాలి. చేసుకొని మంచి దానికి కొంచెం అంటే కొంచం హార్డ్ చేయాలి కొంచం హార్డ్ వర్క్ ఐతది అది
ఆ
ఇది వె నార్మల్ చపాతి అయితే ఒట్టిగనే చేస్కోన్ సైడ్ లో పెట్టుకోవాలి కదా అరెస్ట్ చేయ్యాలి కదా ఇది అట్లా కాదు కొంచెం దీనికి టైం పడతది తీసుకోవాలి బాగా
ఏది ఇప్పుడు ఇది జొన్నరొట్టెకా
ఆ జొన్న రొట్టే
బాగా బాధపిస్తాను దాన్ని
బాగా పిసుక్కోవాలి
ఓకే తీసుకున్న తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇడ్సపెట్టన్న
ఆ విర్సా దానికి విర్సా దాంతోటి మంచిగా పిసుక్కున్న తర్వాత బాస్ చేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు నార్మల్ రోటీ ఎట్ల పిసుక్కుంటం కాకపోతే కొంచెం హ్యా ఫింగర్స్ తోటి హ్యాండ్స్ తోటి రౌండ్ రౌండ్ తిప్పాలి
అంటే అది అంత తెగిపోదా అండి అది
తెగిపోదాండి మెల్లగా మెల్లగా చేయాలి స్పీడ్ జేత్తే అన్ని ఉంటవి చీరలు ఉంటాయి
ఆ మాపుం మాది మాకనే
మీ వాయిస్ తక్కువొస్తుంది
గోధుమ పిండిని మనం కలుపుకొని కలిప్కున్న తర్వాత కాసేపు ఆఫ్ నవ్ వర్ ఇట్లా ఇడ్సవేడ్తే అది కొంచం ఇది అయి ఇంకా బ బాగోస్తాయ్ గదా అండి చపాతీలు అట్లా జొన్న రొట్టెయ్ రావా
రాదండి మొత్తం అది డ్రై పోతె ఖరాబ్ ఔతయ్ మళ్ళా రావవి రాదు
అవునా అండి
మొత్తం విరిగిపోతది ఇది జొన్న కదా నీళ్ళు మొత్తం లాగేసి డ్రై పోతది డ్రైయిపోయ్ మొత్తం ఖరాబు అయ్యిపోతాది
ఐతే మహారాష్ట్ర లో వాళ్ళ చపాతీలు బాగ్ సాఫ్ట్ గా ఉంటాయండి కానీ మనకు ఇటు తెలంగాణ గాని ఇంకా ఎక్కడైనా మన ఇటు సౌత్ సైడ్ చూస్తే అంత అంటే వాళ్ళలాగా అంత మెత్తగా ఉండవెం ఎందుకు దానిక్ కారణం ఏంటి
అంటే వాళ్ళు రో అంటే ఇప్పుడు త్రీ టైమ్స్ గూడా రోటీ, చపాతి రైస్ తీస్కుంటారు కదా దాన్ వల్ల బాగా అంటే అంత ప్రాక్టీస్ అంటూ ఇప్పుడు మేమైతే
హ అట్లా గాదండి వ అంటే మనకు చెయ్యరాకనా లేదా ఆ అటు వాళ్ళకు ఆ ఏ ఆటనేది వె వాళ్ళకు వే రేది మనక్ వేరేది అట్లా ఉంటదా
ఉన్నట్టు ఉంటది
ఇప్పుడు అట్లా గాదండ్ డి చపాతీలు సాఫ్ట్ గా మనక్ రావాలంటే ఏం జేయాలి
ఏం చెయాలంటే కొంచం దానికి మంచిగా పిస్కో కోవాలి బాగా వాటరేసి
చెప్పండి
మత్ మత్ మేత్తగా రావాలన్ పిండి కూడా మెత్తగా ఉండాలి
అ మరి ఎందుకు రాదండి మనకు ఇటు మన్ మన వాళ్ళు మెత్తగా పిండి చెయ్యాలా పిండి మెత్తగ్ కల్పుకొర అండి ఆ మాముల్గా నిన్న మ క్కడ తిన్నా మా మామూల్గా హొ టల్లో అట్లా అయితే కొంచం ఓకే గాని ఇంట్లల్లో సాధారణంగా ఎట్లా అంటే ఎక్కడ గుడ అంత సాఫ్ టుగ ఏం ఉండవ్ వాళ్ళు మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు జేస్నా వాళ్ళై ఎట్లుంటదంటే ఇప్పుడు ఏం మధ్యాహ్నం దిన్నా అది అట్లనే సాఫ్ట్ గానే ఉంటాయ్
ఫస్ట్ అయితే కొంచం పిండి కొంచం డిఫ్రెంట్ ఉంటది
అవును
డిఫరెంట్ అది కొంచం అలా చేసే విధాన్ని గుడా కొంచం వెరేటీగా ఉంటది ఇంకా వాళ్ళకి ప్రైజ్ లైవ్ ఉంటది.
ఆ
దాన్ వల్ల మంచిగత్తయ్. ప్రోటీన్ కదా వాళ్ళక్ చపాతి గుడం.
ఉమ్ అంటే మామూలుగా ఏందంటే ఇగ మనకు చెయరాక అన్నట్టే గదా ఇంకా వాళ్ళు ఎప్పటికి చేసి చేసి ఇక వాళ్ళకి అలవాటైయుంటది ఎంత వాటర్ ఏయ్యాలి ఇంత పిండి తీసుకోవాలి ఏట్ల
ఇప్పుడు ఏదైన ఇప్పుడు మీరు చేసిన దాన్ ఆ వాళ్ళు చేస్తార్ కదా అందుకే పిలలు వాడి ఇప్పుడు ఇంతే తీస్కో వాళ్లే పిండి ఇంత వాటర్ తీస్కో ఏం కాదు వాళ్ళకి తెసిపోతునట్టే రోజ్ చేస్తార్ కదా దాని వల్ల
మ్ హ్ మ్.... ఏం చేసారు. అంటే మీ ఇంట్లో అంటే అంటే అందర్ ఇష్టంగ తినే వంటకం. మీ ఇంట్లో తినే అందర్ తినే ఇష్టమైన వంటకం ఏంటండి?
ఏతున్ సండే
హలో ఇప్పుడ్ ఇన్పిస్తుందా అండి.
ఆ విన్పిస్తుంది చెప్పండి.
విన్పిస్తుందా? మీ ఇంట్లో అందరు బాగా ఇష్టపడే వంటకం ఏంటండి?
మటన్, చికెన్, బిర్యానీ చాలా అయితే బిర్యానీస్ ఇష్ట పడతారు.
అందర్ ఇష్టపడ్తారండి.
బాగా ఇష్ట పడ్తారు చికెన్ బిర్యానీ. ఆ ఏఐ తినేస్తారు. మూడు పూటల్ గుడా ఇస్తే గుడా తినేస్తారు.
సరే అండి ఓకే మరి అ ఉంటానండి బాయ్.
కలుపు